టున్నారండి
ఏం లేదండి ఏం చేస్తానండి
ఏం లేదండి
పనితిరింద అండి
తీయందండి అన్నం అయ్యింది కూర అయ్యింది మా పాపలు మా పాప పండుకుండి సిన్ని చిన్న పాపా పెద్ద పాప పండు ఉన్నది బాబు వండుకుంటున్నాడు వే చారి పమిని మండి కాకరకాయ టమాట
అవునానే
హ్మ్ ఏం కూరండి మీది లేదండి
ఎంలేదా ఏటు వెయింది మీ మమ్మీ ఇవాళ
పెరడు పొట్టదీయా వెయిందండి మొక్కజొన్న పెరడు పొట్టుదియా వెయిన్
అవునా అండి ఆహా ఇప్పుడు ఎండుకాళ్ళ అండి దీంతోని
కాల్స్ అంటే మధ్యల మధ్యలో కట్ట అయితున్నాయండి ఏం జెప్పలేకపోతున్నా అసలు పడతలేవు మాట్లాన్నవి కూడా పడతలేవండి
ఎందుకండి మరట్లా
ఏమ్మో ఆళ్ల తెల్వదిగా
హ్మ్
సార్ని అడగలేదా అండి
అడిగినా కూడా, సిగ్నల్ ప్రాబ్లం కావచ్చు అంటున్నారు కానీ, ఫుల్ సిగ్నల్ ఉన్నదండి.
అవునా అండి, ఏం లేద అప్పాలు చేద్దాం అనుకుంటున్నామండి రేపు పోతాన్నామండి మేము
ఏ ఒప్పాలండి
అడుగులండి
ఎలా చేస్తున్నారండి మడుగులు ఇప్పుడు చేస్తున్నారా అండి
ఆ స్టార్ట్ చేయాలండి ఇక మడుగులకు పిండి పట్టియ్యాలండి
హ్మ్ హు ఇప్పుడు కట్టించి ఎన్లు గా చేస్తారండి బాబు ఏడవాడా పాప ఏడవదా
పాపా పండుకున్నదండి పాప ఏడుతే ఏం చెయాలండి రేపు పోతాన్నాము అండి
నిన్న మొన్న ఏం చేసి రండి
నిన్న మొన్న పైసాండి
హ్మ్ ఇవరన్నయా అండి
సామాల్ కావాలి సామాన్ కావాలంటే పైసలేవు ఇగ పోతన అంటే ఇగ పట్టుక పోతావా అప్పాలు పట్టుకొని పోదువు అని తేమ్మంటే తెచ్చింది
వస్తున్నాడా అండి మీ ఆయన
మా ఆయన రావట్లేదండి నేనే పోతున్నా
హ్మ్
హ్మ్ మా బాబు తొలతడు
హ్మ్ హు ఎక్కడదాకా
అలుగుదాక
హ్మ్ హు
హ్మ్
నువ్వు పట్టించుకురాలేదా అండి ఇంకా పిండి
పిండి పట్టించుకొచ్చిన మండి పిండి పిసుకుతాంది మా అమ్మ
పన్నె ఎన్ని కిలోలు అండి
నాలుగు కిలోలు అండి
హ్మ్ మీకు రెండు కిలోలు వాళ్ళకు రెండు కిలోలు
కిలోలు వాళ్ళకి రెండు కిలోలు మీరు పో
హ్మ్ పోతలేమండి రామని చెప్పాడు కాదండి
అవునాండి
వెలకు తల వెలకు తలది వెలకు తలకయి తిరిగేదాకా అలానే చేయాలండి ఇగ
అవును అట్లనే చెయ్యాలి పెళ్లి రోజు అంటే ఏంటిదో తె తెలవదుటా పెళ్లి రోజే మర్చిపోయిండట ఆయనే
చేసారాండి మీరు
ఇప్పుడు చేసినం అండి
ఏమంటున్నాడు అండి మరి
వస్తాడు అట
ఎప్పుడండి
పనిలో సెట్ అయినాక పని చూసుకున్నాక, పని చేస్తాండ అని అచ్చి తీసుకొని పోతారట
ఉ అప్పుడు ఎ మరి ఫోన్ లో ఎందుకు చేసుడు అది చేసుడు ఇది చేసుడు ఎందు చేస్తుంటడాట మరి
ఏమో అండి మరి తెల్వదు
అడిగ రండి గన్ని డీటెయిల్స్
అన్ని డీటెయిల్స్ అడగలేదు పైసలు అవసరం ఉన్నాయి ఇతర టే చెప్పండండి
ఆ
మ్ నేను ఇది కూడ బాగా అడగలేదండి కొంచెమే అట్లే అడిగిన
పెళ్లి రోజు అని పో సాయి ఫోన్ చేస్తారా అండి మరి ఆమెకు చెప్పార నన్నా అన్లేదా
పన్లేదండి
ఆ
మి బాబు ఎం చేస్తాండి అండి
బాబు పడుకున్నాడాఅండి అన్నం తినిపించినాక పండుకున్నాడు
అవునండి మా ఆయనకు కాల్ చేస్తుండ చేస్తానుండి
అవునా అండి
అవునండి అప్పుడు మీరు కాల్ చేసినప్పుడు మేము అడుకున్నాం అసలు ఫోన్లే లీఫ్ చేయ్ తర్వాత ఏం చేద్దం తీ నిమ్మల్లంగా అనుకున్నా నైట్ తెల్లినిందాక్క నిద్ర ఉండలేదు పన్నెండు పది గంటలకు ఇప్పుడు పంటాన్ది మంచిగా రెండు మూడు గంటల వరకు లేస్తాన్ది ఏవో కోలేస్కుంటానే ఉంటాది నిద్ర పోతేద్ ఏం పోతలేదు ఇక శీక్ ఇతే ఆడతే ఆడుతా ఇంగా
కింద పండుకోబడుతున్నారా మంచి మంచ్ఛం పైన పడుకో వెడుతున్నా
ఆ బెడ్ మీద పడుకోబేడుతునాం మన్సాల్ ఇత్తలేం
మ్మ్ కిందబడతదంట మరి బెడ్ మీద మీర్ లేనప్పుడు
అదేనే ఛీ బెడ్ కిందనేస్ చ్ మనఛాలెత్ ఎత్తేలేము బోల పడుతుంది ఇక కింద పడుతుందిని ఇక బెడ్ కిందనేెత్ అళ్లనే ఎస్తాను
ఉహ్మ్ ఈ చల్ల గాలి వేయాల రాండి
పోయిలేండి మా చెల్లి వాళ్ళు
మ్ హ్ హుమ్
వాళ్ళు అక్కడ వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వోయిళ్ళండి మొన్ననే
మళ్లీ ఇంటికెళ్ళారా
ఇంటికి వోరాట అండి ఇప్పుడే
ఎందు కాండి
వాళ్ళు ఆయన మట్టి తోలడానికి పోతాంది ఒక్కతి నైట్ పూట పండుకుండడం ఎట్లా అని. ఉమ్మ్ ఓ తెలిదండి. ఏం కర్రీ అండిలండి.
కాకరకాయ, టమాటా అండి.
ఒకరికట్ అమంటార ఆగు అత్తానా జీనిప్పెట్ అత్తానా చెప్పండి ఏంటి విశేషాలు నిన్న మొన్న కాల్ చేయలేదు.
ఐనే కదాఅండి.
తను పెద్ద పాప.
పడుకుందండి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆడుకుంటు. ఉన్నారు అన్నం తినే పెట్. అట్టే టైం కు అప్పాలు మంచి నీళ్లు తాగి పండు ఆహ్ పండుకుంటున్నరండి అన్న తిని. తెల్లారి ఏం తింటలేరు.
ఉమ్ అవునండి.
ఉమ్.
హ
ఒకలాగ చేస్తున్నాడా అండి ఫోను.
ఫాస్టింగ్ ఎక్కడండి. తాత ఏం చెస్తాండు రాత్ర రా పైకి.
వాళ్ళలకు వేరే. సడు ఫోన్ వస్తుందండి కిరాణ షాప్. దగ్గర కొంచెం టైం పాస్ అవుతలేదాట.
ఆహ్.
ముసలమ్మ, ముస్లివాళ్లను రమ్మని ఫోన్ చేస్తున్నారండి.
మీ మమ్మీ వస్తదా అండి మరి మీ మాటల పోయే వాళ్ళ ఇక్కడికి వస్తదా అండి.
ఆహ్ అదే ఆహ్.
మీరు ఉన్న కా మీరు పోతేనే వస్తదాయే.
మాది క్లారిటీగా రేపటి వరకు తెలుస్తదని సాయంత్రం ఇప్పుడు నైట్ వరకు అన్నా రేపు పొద్దు. ఇది వరకు అన్నా తెలుస్తదండి కారి క్లారిటీ.
నాన్ తాపుకోసారి అందుకే. త అంటాడు మళ్ళ ఏం వడ్డిస్తాలే లడెత్తాలో బ్రేక్ అయిపోతాంది.
రెడీ అయితాననుకున్నాడాట అంగి వేసుకున్నాడు అనుకున్నాడు అంట కాని. మళ్ళా ఏమి అను. కొనడం మళ్ళా పోబుద్ధి కాలేదు అంటున్నాడు అంట అండి.
అదే అరే అదే పోయింది కద రా నువ్వెందుకనీ ఎవ్వడంటాండో ఏం చేస్తున్నాడో సప్పుడు లేకుండా ఉంటాడు. ఏమ్ ఫోన్ చేయలేధని ఆమ్ ది మా బాబాయయికి చెప్పినా మా బాబాయ్ పెళ్లి రోజు కూడా గుర్తుకులేద ఆ బాబాయి్ గీత్త తన అంది అని అంటే గుర్తుకులేదు రా నువ్వు చెప్పేదాక గుర్తుకులేదు అని అంటా పెళ్లి రోజు గుర్తుకు ఉండద ఆ డిగ్రీ చదివిండు అట్లా ఏతాండ్ ఆయన
ఆ అయనకు ఏర్పడాలండి అంటే ఏర్ పడతలేదండి కొంచెం ఎందుకంటే వాళ్ళలకు పెట్టేటోళ్ళు ఉన్నారు కాబట్టి ఆయన
అదే ఉన్నాది మంచిగా ఆ టైం కండు పెడతంది తింటాఉండు అట్లా అట్లా పోతాఉండు బదుతాఉండు
వాళ్ళలు కూడా పోపో అని అంటటె కూడా అసలే వాళ్ళ మాట కూడా కేర్ చేస్తలేడుంట అండి
నాక్ ఫోన్ చెత్తాఉంది అమ్మమ్మ చి అమ్మ ఏం చేస్తుంది
ఏం లేదండి ముచెట్లకి పోయింది పోయింది
ముచ్చట్లకి పోయిందా ఫోన్ మాట్లాడుతలేదు కదా మరి ఏ బిడ్డ ఫోన్ చేస్తాందా ఆ బిడ్డో ఫోన్ చేస్తాన్న లేదు కదా
చేయమన్నాడు అండి అప్పుడు మధ్యాహ్నం చేయమన్నాద్ చిన్న సెల్ లో బ్యాలెన్స్ అయిపోనాయండి నాది నేను కోసేబ్ బండుకున్నాను అండి ఏ అంతే నువ్ జే అంటే ఇగ నెకిత్తలేం గదా
ఆ ఆ అవునండి
ఏ
ఉమ్ పెద్ద పాప ఏం జేతంధండి చిన్న పాప ఏం జేతంది
చిన్న పాప లేచిందండి కూసున్నది మంచాన
ఉమ్
ఒకలాగా డీప్గా జ్యూస్ చిన్దా అండి మీకు
మీరు సత్యనారాయ వ్రతం అంటే ఎట్లా చేసుకుంటావో తెలుసా అండి మీకు
సత్తనయన వసం అంటే తెల్సు కొంచెం తెలుసు కాని అంటే చూళ్ళేదు ఎప్పుడు
అవునా అండి ఎట్ల చేసుకుంట్రో నాకు చెప్తారండి అని అడిగినా అండి మాకు తెలవద అండి
అంటే సత్యమై సత్యనారాయణ వ్రతం ఏలా చేస్తారంటే ఇద్దరు భార్య భర్తలను కూర్సుఓం టారండి
ఆ అవునా అండి కొత్త పెళ్లైన వాళ్ళ లేకుంటే నార్మల్ వాళ్ళ
అది రిచ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్టర్ గా చేసుకుంటార్గా బా
ఆ
ద దేవుని పూజించి పై పక్కి ఇంటి వాళ్ళను ము వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి పసుపు కుంకుమతో పెట్టి వాళ్ళకు జాకేటు ముక్కలైనా చీరలయినా పెడతరండి
అవునా అండి
అట్లా పెడతళ్లు
అన్నం కూడా ఇప్పుడే అండీల్లా అండి మరి
అన్నం అన్నే వండి పిల్లలు ఆకలి అంటే ఎట్లా అని ఏడుస్తారని అండిన మండి బాబుకు తినపెట్టి పండ పె పెట్టామండి తింటలేడండి ఎంత సతాయిస్తాండు ఎట్లా చేసూడో ఏమో అండి ఆ
సతయిస్ తండా మీ బాబు కు అ ఇలా అండి
ఏఎంటిదండి
సేర్లాక్ పెట్టిలా అండీ మరి ఏడు నెల్లు పడ్డాంక ఆర్ నెలు పడ్డాంక
పెట్టలేదండి అన్ని పప్పులు కలిపి పెట్టామండి మిక్సీ లో బట్టి ఎ
మీ మీ బిడ్డలకు చెవులు ముక్కులు కుట్టిస్తందేమో ఫంక్షన్ ఉంటే మే మ అన్న అద్దం కావ స్తాను మేము అనుకుంటాంటే అది అటేపోయింది కదాండి
ఆ సరేనండి ఉండండి ఇగ అయిపోయిందండి ఆ ఉన్నదక్క పిండి పిసుకుతంది